తలు
ఆ ఏంటే చెప్పు
ఏం లేదు గాని నాకు సిగ్నల్ రాదు మరి
అత్తాందా ఇప్పుడు సిగ్నలు
ఇంక కొంచం దూరం పో మంచిగ సిగ్నల్ వత్తాన్నమాట
మరి ఎక్కడ ఉండాలి. చెప్పు నువ్వే
అడుండు హలో
హ్ చెప్పు
ఏంటి మీ ఊర్లో ఎన్నికల ఆడావిడి ఎలా ఉంది. మా ఊరంతా జెండాల్ మైకులతో గోళ గోలగా ఉంది.
పరిస్థితి పొద్దున్నే వచ్చి అందరూ ఓట్లు అడు కుంటారు.
మరి మీ ఇంట్లో వాళ్ళు ఎవరికి వేయాలని అనుకుంటున్నారు. ఏమైనా చర్చ జరుగుతుందా ఇంట్లో
ఇంట్లో వాళ్ళు ఏమున్నది అది వదులై ఈ సారి మనం ఆలోచించి ఓట్లు వేయాలి మన ఊరు భవిష్యత్తు
కరెక్ట్ మన విధిలో డ్రైనేజ్ సమస్య ఉంది. అలాగే బస్ స్టాండ్ దగ్గర లై ట్లూ లేవు ఇవన్నీ పట్ పట్టించుకునే వాళ్ళు మనమే కావాలి.
కోసం మానలాంటి జి వాళ్ళు చిన్న బిజినెస్ చేసు ప్పడం కోసం లోన్లు ఇచ్చే నాయకుడు ఉంటే బాగుంటది.
నిజంగా కొందరు డబ్బులు బహుమతులు ఇస్తామంటున్నారు.
కొ
హలో నీ దగ్గర బాగా సౌండ్ అత్తంది. డిస్ట్రప్బెన్స్ అత్తంది. ఎక్కడున్నావ్ నా దగ్గరా ఏం డిస్ట్రబెన్స్ లేదు.
ఇంట్లోనే ఉన్న మా అక్కోల్ల కొడుకే బాగా ఎడుత్తండు లొల్లి లొల్లి చే
అవును. చినప్పటి గది దగ్గర ఉండి మాట్లాడు వాల్ల తర్వాత మాట్లాడుతవా
మాట్లాడతలే ప లే చెప్పు
అవునా మారి మీరు నాకు ఏక్కడున్నారో అర్థం అవట్లేదు.
ఇప్పుడు అర్ధం అవుతుందా
ఏక్కడున్నారు
అయ్యో ఇంట్లనే ఉన్నా ఇంట్లా అంటే మా ఇం ఇట్లా నాకు ఒక స్టడీ హాల్ లేక్క ఒక చిన్న గుడిసే ఉంటది. ఆ గుడిసెల ఉన్నా
అవున మారి బాగా డిస్టర్బెన్స్ వస్తుంది. ఆయితే
అవునా ఇప్పుడు రాదులే కొంచెం దూరం వచ్చ వచ్చిన
అవును కొందరేమో ఏందంటే బహుమతులు డబ్బులు ఇస్తామ అంటున్నారు అ తీసుకొని ఓట వేస్తే మన ఊరు ఎప్పటిక మారదు ఇగా
అదే ఆలోచిస్త ఒక రోజు ఆశపడితే ఐదేళ్ళు ఇబ్బంది పడాలి మన స్నేహులు అందరి కేరే చెప్దాం
ఆ అవును మొదటిసారి ఓటు వేసే వాళ్ళకి అస్సలు తెలియదు వాళ్ళని కలిసి ఓటో విల్వ గురించి మాట్లాడదాం
సరే ఎన్నికల రోజు అందరం కలిసి ఓటు వేయడానికి వెళ్దామా
అవును మరి రేపు సాయంత్రం మీ ఊర్లో మీటింగ్ ఉండట కదా ప నాలుగు
ఆ పోయితా అసలు వాళ్ళు ఏం చెప్తారో విన్నాక నిర్ణయం తీసుకుంటా ఓహో
అవును మీ ఊర్లు మధ్య వర్షాల వల్ల రోడ్లలను పాడయ్యాారు కదా మా ఊర్లో అయితే నడవడానిక రావడం లేదు
అవును ఆ గుంతెల వల్ల బస్సులు కూడా సరిగ్గా రావడం లేదు ఆ కాలేజ్కి పోయే పిల్లలు కూడా చాలా ఇబ్బంది పడతారు
అవును మాఊలు ఇంకొక పెద్ద సమస్య కూడా ఉంది మంచిినళ్ళ సరిగ్గా రావడం చూ లేదని అందరు అంటున్నారు ట్యాంకర్ కోసం కూడా గంటలు తరబడి వేచి చూడాల్సి వస్తుంది
అది కూడా నిజమే మా దగ్గర నీళ్ళ కంటే కరెంు గొల ఎక్కువ ఉన్నది రాత్రి కూడా చదువుకోవడానికి లైట్లు కూడా లేవు
అవును దాని వల్ల పొలాల దగ్గర మోటార్లు కూడా నడవడం లేదు కదా నాన్నగారు అదే దిగులు పడుతున్నారు మొన్నటి నుం అయితే
ఇంకా విష మా ఊర్లో వైద్య సౌకర్యాలు కూడా అస్సలు లేవు చిన్న జ్వర వచ్చిన
అవును ముఖ్యంగా గర్భిణి ఇస్తయిల వృద్ధులకు అత్యవసర సమయంలో చాలా ఇబ్బంది అవుతుంది మ ఒక చిన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంటే బాగుు
ఆ ఈ సారి ఎన్నికల్ లో నిలబడే వాళ్ళని మనమే ఖచ్చితంగా ఇవన్నీ అడగాలి ఊర్లో డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్సలు బాాలేదు దోమలు ఎక్కువైపోతున్నాయి
వస్తున్నాయి ఇవన్నీ ఎప్పుడు మాత్రయో ఏటో
మనమే కష్టపడి పై వచ్చి ఈ ఊరికి ఏదైనా ఒకటి చేయాలనేది నా కోరిక మనం ఇలాంటి చదువుకున్న వాళ్ళ కదా మాట్లాడాలి
ఆ అవును మన ఊరు రోడ్లో నీళ్ళ సమస్య గురించి ఇలాగే వదిలేద్దమ్మా ఎవరికైనా చెప్తేనే కదా తెలిసేది
కానీ ఎవరికి ఫిర్యాదు చేయాలి
అంటే మనం నేరుగా పంచాయతీ ఆఫీస్క వెళ్ళలి సర్పంచ్ క సెక్రటరీకి ఒక లెటర్ రాయాలనుకుంటాం అది
అంటే ఒక ఉత్తరాం రాస్్ర సరిపోతుందా లేకపోతే ఊర్ళ అందేీ సంతకళ్యాణణ తీసుకోవాలా
మన వీధిలో ఉన్న వాళ్ళందరిూ సంతకాలు తీసుకుంటే ఇంకా బలంగా ఉంటుంది మాకు మంచ నీళ్ళు రావడం లేదని స్పష్టంగాా లీటర్లు కూడా
బాగుంది ఒకవేళ వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడేం చెయాలి
ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయచ్చు కదా గ్రేవెన్స్ ఫోటోలో పెడితే పై అధికారులు కూడా చూస్తారు అది
అవునా అది ఎలా చేయాలో నీకు తెలుసా అన నేర్పిస్తావా నా ఫోన్ లో కూడా యాప్ డౌన్లోడ్ చేస్తా
తప్పకుండా ఫోటోలు తీ అప్లోడ్ చేస్తే ఇంకా త్వరగా స్పందిస్తారు మానూరి రోడ్ల గుంతలు ఫోటోలు తియడి
సరే రేపు ఉదయాన్నే మన స్నేహితులందరినీ కలిసి సంతకాలు సేకరిద్దాం ఎవరు మెదలు పెట్టారు గా ఎవరొ ఒకరు మొదలు పెట్టాలిగా మరి
నిజమే మనం భయపడితే పనులు జరవు రేపు పొద్దున్నే మీ ఇంటికి వస్తాను కలిసి వెళ్దాం సరేనా
మన ఊర్లో గ్రామ సభ జరుగుతుందంట మనం కూడా వెళ్దామా ఏమంటావు
కఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్ళాలి మన ఊరి ఆడవాళ్ళ అందరూ పిలుచుకొని వెళ్దాం అందరం ఉంటేని మన మాటకు వెలువ ఉంటుంది అక్కడ
మరి అక్కడ అందరు మా అందరి ముందు మాట్లాడాలంటే కొంచెం భయంగా ఉంది అంటే పెద్దవాళ్ళు అది వాళ్ళ అందరు ఉంటారు కదా అక్కడ
మైము చెప్పు మన హకుల గురించి మనం అడుగుతున్నాం ముందుగా మన నీళ్ళ సమస్య వీధి దీపాల గురించి గట్టిగా అడుగుదాం
అవును అలాగే మన లాంటి అమ్మాయిలు చదువు చదువుకోవడానికి చిన్న చిన్న చిన్న పనులు చేసు కోవడానికి ఊర్లో ఒక లైబ్రరీ స్కిల్ సెంటర్ లాంటి కూడా ఆడు అడుగుదాం
బలే గుర్తు చేసాం గ్రామ సభలో మనం అడిగే ప్రతి విషయం మినిట్స్ బుక్ లో రాస్తారో లేదా చూడాలి అప్పుడే దానికి రికార్డు ఉంటుంది
రాయకపోతే ఏం చెయ్యాలి అంటే మనం అడగొచ్చా ఎందుకు రాయట్లేదు అని
అడగవచ్చు మన సమస్యలు నమోదు చేయయంండి అని అడిగే అధికారం మనకుంది సర్పంచ్ గారిని కూడా నిధులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో అడుగుదాం సరేనా
ఆ సరే నేను మన వీధిలో ఉన్న మిగతా వాళ్ళకి కూడా ఫోన్ చేసి చెప్తాను అందరం కలిసి రేపు ఉదయం పది గంటలకే అక్కడికి పోయి అందని అడుగుదాం
మాత్రం అస్సల్ పనులయైదా వదిలకూడదు
ఆ అవును ముఖ్యంగా మనలాంటి అమ్మాయిల కోసం స్వయం ఉపాధి పథకాలు ఉంటాయంట కదా మనకి వచ్చిన చిన్న బిస్ నెస్ చేసుకోవడానికి లోన్లు ఇస్తారంట కదా
నిజంమె పిల్లల చదువు కోసం పెళ్ళిళ్ల కోసం ప్రభుత్వం ఇచ్చే సాయం నేరుగా మౌనోగక వస్తుంది అని కూడా చెప్పారు కానీ చాలా మందికి ఇవ ఎలా అప్లై చేయాలో తెలియదు కదా
అందుకె గదా ఈ మధ్య మధ్యవర్తులు వచ్చి డబ్బులు అడుగుతున్నారు మనం చదువుకున్న వాళ్ళం కాబట్టి ఆన్లైన్ లో ఏ పథక కం ఉపయోగం కీ అవు తాయో చెప్పాలి ఊర్లో వాళ్ళకి
మంచోడ ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చే సున్నా వడ్డి రుణాలు ఇంకా రైతులకు ఇచ్చే భరోసా పథకాల గురించి వివరాలు సేకరిద్దాం.
ఆ మరి ఉచిత బియ్యం, ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు మన వీధిలో చాలా మంది ఉన్నారు. కదా వాళ్ళకి కొత్త కార్డులు వచ్చేలాగా మనమే సాయం చే చేయాలా
చేయొచ్చు సచివాలయానికి వెళ్ళి ఏ ఏ డాక్యుమెంట్లు కావాలో కనుకుందాం. ఆధార్ కార్డు రేషన్ కార్డు ఉంటే చాలా పనులు అయిపోతాయి. మ్యాక్సిమం
ఇంకో విషయం చదువు పూర్తి చేసిన అమ్మాయిలు అమ్మాయిలకు నై పుణ్య శిక్షణ ఇస్తారంటే కదా కంప్యూటర్లు కు కుట్టుమిషిన్లు ఇస్తారంట కదా అది మన ఊరికి వస్తే బాగుంటుంది కదా
అవును వచ్చే సభలో దీని గురించి గట్టిగా అడుగుదాం. ప్రభుత్వ నిధులు మన ఊరి అభివృద్ధికి ఖర్చుయ్యేలా చూడాలి.
కరెక్ట్ పథకాలు అందరికీ అందాలి. కేవలం తెలిసిన వాళ్ళకే కాదు మనం ఒక లిస్ట్ తయారు చేద్దాం. ఎవరికి ఏ పథకం అవసరమో
సభలో ఆఫీసర్లు చెప్పారు. కదా మనలాంటి వాళ్ళకి టైమ్ ఉపాది కింద సబ్సిడీ లోన్లు వస్తాయి. అని అవి నిజంగా ఇస్తారా
ఇస్తారు గానీ అది చాలా మందికి తెలియదు. కదా ఆ విషయం అందుకే మధ్యవర్తిలు వచ్చి డబ్బు డబ్బులు అడుగుతున్నారు. అసలు ఏ పత్రకానికి ఎంత వస్తువులు వస్తుందో మనం అవగాహన నా ఉండాలి.
అవును చదువుకున్నాక ఖాళీగా ఉండే అమ్మాయిలకు నాటిజ్ఞ శిక్షణ కింద ఉచితంగా కంప్యూటర్లు, కుట్టుమిషిన్లు మిషన్లు నేర్పిస్తారట అది కూడా మన వారికి వస్తే ఎంత బాగుంటుందో కదా
బాగుంటుంది కాగాని మన ఊరి వాళ్ళకి ఆ వివరాలు చెప్పే వాళ్ళు ఎవరు లేరాట ముఖ్యంగా ఈ ఆరోగ్యశ్రీ కార్డ్ అంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా ఉచితంగా అయిపోతాయి చాలా మందికి తెలియదు
నిజమేమన్న ఎవరో పాపం అప్పు చేసి మరీ టౌన్ హాస్పిటల్కి వెళ్ళారు అదే పథకం గలిసి తెలిస్తే వాళ్ళకి అంత మారం ఉండేది కాదు కదా
ఆ అందుకే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అర్హులైన వాళ్ళకి అందాలి. మన లాంటి వాళ్ళం కనీసం ఫోన్ లో అయిన చూసి ఆ వివరాలు వాళ్ళకి చెప్తే కొంచెం పుణ్యమైన వత్తాది.
సున్నా వడ్డీ రుణాలు కూడా చాలా ఉపయోగపడతాయి. మన అమ్మ వాళ్ళకి కూడా ఆ విషయం సరిగ్గా తెలిదు.
ఆ అన్ని అడిగి తెలుసుకోవాలి. ఇప్పుడు అన్ని ఆన్లైన్ లోనే వస్తు ఉంటున్నాయి. కదా ఏ పథకానికి ఏ కాగితలు కావాలో కూడా మనం ఫోన్ లో చూసి చెప్
భలే చెప్పాం మనం ఏమి చేయకపోయినా కనీసం ఎవరి కేరోజ్ మో ఈ సమాచారం ఇస్ తే జాలు వాళ్ళు వెళ్ళి అడుగుతారు
కరెక్టే అది కూడా సాయమే కదా సర్లే ఏంటి మీ ఊర్లో ఉపాధి హామీ పనులు మొ లయ్యాయి మరి మా ఊళ్ళో అందరు ఆ చెరువు గటు దగ్గరికి వెళ్ళిపోతున్నారు
అవును ఇక్కడ కూడా పనులు జరుగుతున్నాయి కాకపోతే ఈ పథకం వల్ల మనలాంటి వాళ్ళకి అసలు ఏం ప్రయోజనం ఉందో తెలుసా రండి నా దగరికి ఇంటికి ఏడాది కనీసం రెడు రోజులు పని గ్యారెంటీ ఇస్తారంట
అవును వంద రోజులు పక్కాగా ఇస్తారా లే అంతేకాదు ప్రభుత్వం ఇప్పుడు కొన్ని మార్పులు కూడా చేసింది వికసిత భారత్ గ్రామ్స్ ఈ చట్టం ప్రకారం ఈ పని దినాలు నూట ఇరవై ఐదు రోజులకు పెంచే అవకాశం ఉందంట
ఆ నూటిరవై ఐదు రోజు లది ఆల్రెడీ నిజం చేశారు కదా రోజు వారి కూల్ ఎంత ఇస్తున్నారు మరి దానికి ఇప్పుడు
ప్రస్తుతం అయితే ఒక్కొక్కరికి సుమారు రెండు వందల డెబ్బై నుండి మూడు వందల డెబ్బై వరకు వస్తుంది
అది నేరుగా ఎకౌంట్ లోకే వస్ వస్తుంద అంట మధ్యవర్తులు ఎవరు డబ్బులు దొంగతనం చేయడానికి వీలుండది
నిజమే ఇంకో విషయం ఈ పనిలో ఆడవాళ్ళకి మూడింటి వంతు ప్రాధాన్యత ఇస్తారట కదా పని చేసే చోట నీడ మంచినీలి ఇంకా పిల్లల కోసం చిన్న షెడ్లు కూడా ఉండాలంట
ట్టం ప్రకారం ఆ సౌకర్యలున్నీ ఉండాలి ఒకవేళ మనం పని కోసం దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల లోపు పని కల్పించకపోతే ప్రభు ఇగ మనకు నిరుద్యోగ బృత్తి కూ ఇవ్వాలంట
మళ్లే ఉంది మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి మన లాంటి అమ్మాయిలు జాబ్ కార్డ్ కోసం గ్రామ పంచాయతీ లో దరఖాస్తు చేసుకోవచ్చు కదా
కఖచ్చితంగా పద్దెనిమిద ఏళ్ళు నిండిన ఎవరైనా పర్లే
అప్లై చేసుకోవచ్చు ఈ పథకం వల్ల మన ఊర్లో చెరువులు రోడ్లు బా బాగుండడమే కాకుండా మన చేతిలో అంత డబ్బులు కూడా ఉంటాయి
నిజమే ఇంట్లో వాళ్ళని అడగకుండా మన ఖర్చులకు మనమే సంపాదించుకోవచ్చు సర్లే ఈ విషయాలన్నీ మా వీధిలో ఉన్న వాళ్ళకి కూడా చెప్తాను
అలాగే రేపు పనుల్లో దగ్గరికి వెళ్ళి ఎలా జరుగుతున్నాయో చూద్దాం ఫోన్ పెట్టేస్తున్నా మరి ఊ బాయ్